హలో అగండంటే
హలో
హలో చెప్పు ఉ వినపడుతుంది
సూపర్ ఉన్నదా ఇట్లా ఇట్లా మీ ఫ్రెండ్స్ ని ఇన్స్టాల్ చేపించుకుని మాట్లాడుకో మస్ నువేవరికన్నా కాల్స్ మా విజయ్ కే నువేరిక్ ఆ నీకు నీకు రేప్ టాస్క్ వస్తది నువ్వు చేయచ్చప్పుడు నేను న అ... హలో
ఆ
నువ్వు నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నీకు ఎయిటీ ఎయిటీ రూపీస్ వస్తాయి అదే నువ్వు టాస్క్ చేసినావునుకో...... అదే వస్ తయ్ ఒక టాస్క్ నువ్వు కంప్లీట్ చేసినంక నీకు విత్డ్రా బడుతది నీకు టాస్క్ రేపు వస్తాది మ్మ్
ఏంటి ఇంకా నువ్వు మాట్లాడుతూనే ఉండాలి వాళ్ళకి మాట్లాడుతునే ఉండు టెన్ మినెట్స్ టెన్ మినెట్స్ మాట్లాడితే హండ్రెడ్ రూపీస్ ఒక మనిషతో ఇప్పుడు నే-న్. అ అటే నువ్వున్నావా నీ నెంబర్కి నే-న్ -నీ నెంబర్ తో ఒక ఆ నేను ఫైవ్ టైమ్స్ కాల్ మాట్లాడితే అయిపోతది నువ్వు నాతో ఫైవ్ టైమ్స్ కాల్ మాట్లాడు కా ఫైవ్ టైమ్స్ ఏంటో
అ ఇప్పుని పోవగా
అదే కదా చూడు పైసా కాల్ మాట్లాడ పైసలు సంభస్తారండి కొ తెలుసా ఒక కంపెనీ వాళ్ళు ఈ ప ఉద తెలుసా చేార ఒక ఆఫీస్ వల్లో
హ
కోల్లో మనె సంపాదిస్తున్నా ఎంత గ్రేట్ కదా
అవున
కద అవునా నీగ్ తెల్సా నాకైతెలిదా నువ్ నేనే మాట్లాడుతూ ఉండొద్దు ఇద్దరం మాట్లాడాలి ఉమ్ నేన్ ఆ ఇట్లా వాగుతూనే ఉండాలి నేమ్స్ నేమ్ యూజ్ చేయొద్దు
అవున
ఉమ్
సరె సరే హ్యాపీ బార్డే అయితే
థ్యాంక్ యూ హ్యాపీ బర్డే టూ యూ
హ్యాపీ బర్డే త్రీ
హ్యాపీ బర్డే ఫోర్
సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కె
లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అ
పది నిమిషాలు ఎంత మాట్లాడాలి బోరు కొట్టిది
కదా నిజ్జంగా అంటే అవి ఇప్పుడు పది నిమిషాలకే బోర్ కొడుతుందా నీకు నువ్ ఇంక నాతో ఐదు సాల్లు పది నిమిషాలు ఇంకా నాలుగు సార్లు పది నిమిషాలు మాట్లాడాలి ఎట్లయితేనే అది అయిపోతాది నాకు రెండు నాకు ఏం వద్దు విజయ్ నాకు రెండు వేలు ఉదయ్ కి రెండు వేలు వస్తే చాలు మా ఇద్దరికి
అబ్బో మళ్ళీ ఇన్ వెస్ట్ చేయడానికా
ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కాదు దాంట్లో కట్టేస్తే అయిపోతుంది ఇంకోసారి ఇంకా దేంట్లోకి పోయు అది తీసి క పట్టాన్ నేను అందుకు
సూప్పరు
ఆ ఇప్పుడు ఏంటంటే ఇంక ఏం మాట్లాడాలి అంటే అవును సీన్ సబ్మిట్ చేసేవా నువో
చేసినా
చేసినావ ప్రింట వట్లా అ
ప్రింటవుటా
ఆ
ఏమిచ్చినా
అవునా నీనే ముండాలి కదా లేవా ఏం కదా
ఎం కాదు నేమ్ కాపోయినా
అబ్బ నాకు అది పెట్టు కదా నేను ప్రింట్ అవుట్ దీపించుకుంటాను నేను రేపు సబ్మిట్ చేసుకుంటాను
ఎప్పుడూ
ఆ ఏంటి ఇంక ఆ
ఎందుకా నువ్వు
నేనా తినను ఆకలి కాట్లేదు
ఏయ్
ఏమో ఈ అసలు నిజంగా అప్పులు ఉంటే గిట్లనే ఉంటదిలే
అబ్బో
అ
నా కిందికి ఎందుకు రాట్లే.
ఆ
ఎతుక్కుంటా కూర్చుంటా ఉన్నావ
ఉమ్ ఏదో ఒకటి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా ఇది దొరికింది సాయి.
ఎట్ట పడుతున్నాయి భలే పడుతున్నా తాపకొకటి
సాయి చెప్తున్నాడు నాకు అది వంశీ చెప్తున్నాడు ఆ
ఇంకేంతసేపు నాకు చిరాకత్తుంది
ఏ మొన్న మాట్లాడినావు కదా ఇప్పుడు ఫోర్ మినిట్స్ అయిపోయింది ఇంక సిక్స్ మినిట్స్ మాట్లాడితే అయిపోతది
ఏదో ఒక్క సోది చెప్పు మరి ఊ ఊ అంటా
ఊ అనద్దు ఆ అనొద్దు మంచిగా మాట్లాడాలి అవును భక్తి నెవర్ లవ్ చెయట్లేదా మరి. శ్రీహరిని ఎవరైనా లవ్ చెయట్లేదా హా
నిన్నె లవ్ చేస్తాండు
ఉమ్ తూ నన్నేమద్దులే.
ఇంకా
అడు అభిషేక్ గాడు ఉండగా బ్లాక్ జెర్రీ
ఆ ఉన్నాడు ఉన్నాడు. భక్తి న అవును తిరిగిరు గాద నువ్వె చెప్పావు తిరిగారని వాళ్ళిద్దరు కలిసి.
దాన్ తర్వాత ఏమైందో మరి మాట్లాడుకోవట్లే మంటే
అవునా అసలు ఈ భక్తి ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు తెలుసా కన్నడ అమ్మాయితో అల్ లవర్స్ వాళ్ళిద్దరు సి సోరి భక్తి అంటుంనా అభిషేక్
అవునా
అవున అర్పిత ఆమె పేరు
ఆడెల తెల్స్నా ఇయో త్రీకి వెళ్ళిన తర్వాత హీరో అయిపోయిండు ఇయో త్రీ ఇయో ఫోర్కి పోయిన తర్వాత హియరంగా అమ్మాయిల్ని ఎసుకొని తిరుగుతుంట
అవునవును నిజంగా ఎందుకు నీకు అలాంటి పని కావాలా
అ వద్దుద్దు లే అమ్మ నాకు చాలా ప్రశాంతంగా లేను ఇప్పుడుకి కూడా నేను ఎవరితో మాట్లాడట్లేను
ఉహు
నా అమ్మాయితో మాట్లాడటమే మానేసా నీతొ నువ్వు అంటె అబ్బాయి కాబట్టి
ఆ నీ కోటి తెలుసా కొద్ది తెలుసా ఎన్సిసి నుంచి వెళ్లిపోయాను.
ఎవల్సే
ఎలా తెలుసు
ఇప్పుడే చెసిన
ఆ ఎందుకు వెళ్ళిపోయాను చెప్పాలా
ఆ నిజమే వాడ చెప్తాను ఇప్పుడు చెప్
ఆ అది అందుకే చెప్తున్నాయి అందుకే చెప్తున్నాయి టాపిక్ కోసం. ఏంటంటే ఏమైందంటే మే మెస్ స్కి పోయాం విజయ్ నేను మంచిగా నువ్వు సెంటెన్స్ లాగా మాట్లాడాలి నేను ఒక్కదని మాట్లాడితే కాదు. అవునా అలా ఇలా ఇలా అలా ఆ వెళ్ళాను మెస్కిళ్ తే ఆ అమ్మాయి వచ్చింది రేణు మా సీనియర్ తెల్సు కదా
అవునవును
అయితే తనొచ్చింది తను వచ్చిన తర్వాత తను తను అట్ సైడ్ అంటే తను కరెక్ట్ లైన్ లో ఉ చింది నేను ఇట్ సైడ్ క్రాస్ లైన్ లోకి వెళ్ళి పెట్టించుకుంటున్నా నేను ఉదయ్ కర్రీ వేసుకుంటున్నా మా మేస్లో అయితే తనే మంది పేషెన్స్ అనింది ఉదయ్ విన్నది నాకు చెప్పింది చెప్తే నాకు అంట నేను ఉదయ్ పేషెన్స్ చానా అన్నది అయితే తనే ఏమో అంటుంది అని అ అడి అంటే నే నేను అడిగాను అది చెప్పింది అడితే ఏంది అని అడిగాను ఏంది అనిని అడిగితే తనే మంది అంటే నేను వీళ్ళు మన మా నా పేషన్స్ ని చెక్ చేస్తున్నారు అని అన్నాను అని అన్నది అంటే నేను సరే అది అంటే ఆమె అట్లనే అన్నదేమో నేను నా మిస్టేక్ కావచ్చు అని నేను అక్కడ నుంచి వచ్చేశాను నేను తిరిగి వస్తే మళ్ళీ తిరుక్కుంటూ వచ్చి ఆమె నా దగ్గరకి వచ్చేసి ఏమన్నాదంటే ఏంది నువ్వు ఏ ఏం ఏమో అంటున్నావ్ ఏంది ఏమో అంటున్నావ్ అంటే నేను ఏంది అన్నాను అంటే నేను నాకు అర్థం కద అడిగాను అంతే అంటే ఏంది అన్నాను నేను అంతే ఆ చెప్పాను ఏమో అంటున్నావ్ ఏమో అంటున్నావ్ అంటే నేను దానికి త్రీ టైమ్స్ చెప్పాను ఏంది నేను ఏంది అని అడిగాను అంతే ఏంది అని అడిగాను అంతే అని చెప్పా ఆ అంటే తన ఏముంటుంది యన్ సి సి టాపిక్ తీసుకొచ్చింది నువ్వు యన్ సి సి లో కూడా అంతే రెస్పెక్ట్ ఇయవ్ ను ఇయ్యావు ఇవ్వవు అని చెప్పింది చెప్తే నేను ఆ ఎందు నేనే నేను అంటే ఎక్కడ రెస్పెక్ట్ ఇవ్వలేదు అది ఇది అని అడిగాను అడిగితే తను ఏమన్నది అవసరం కోసం వాడుకుంటావు నువ్వు అని అన్నది నన్ను
ఆ
ఏ అవస నేను నిన్న ఎక్కడ అవసరం కోసం వాడుకున్నావు అని నేను అడిగానా నేర్పి ఆ ఊరికే అంటే నేర్పిమంటే నేర్పిమంటే అసలు ఆమెతో ఎప్పుడు నేర్పియమని నేను అనలేదు
ఆ
తనే నన్ను నేర్పి అన్నది అది చి సారీ నే ఆమె నేర్పిన్ననే అక్షిత అనే అమ్మాయి ఉంటుంది ఆ అరె నేను నేర్పియమంటాను ఆమెతో మాట్లాడినా కూడా నేను ఎక్కువ అయితే నేను ఒకసారి ఎన్రోల్మెంట్ మన అది ఉంటంది చూడు జీ జె టు ఫోర్ అది అడిగాను అడిగితే అది పెట్టుమంటే ఆ పీడిఎఫ్ నాకు పెట్టింది నాదున్నది అందరి ఉంటాయ లిస్ట్ నాకు పెట్టింది దాన్ని అవసరం దాన్ని కింద నేను థాంక్స్ థ్యాంక్ యూ సైన్ పెట్టాను దాన్ని అవసరం కోసం మంచిగా మాట్లాడతారు అని అంటారంట హలో హలో
అవునా
హ అయితే అలా అయిపోయిందా తను ఏ నన్ను ఉమ్ అది అన్న తర్వాత నాకు కోపం వచ్చింది ఆ సీనియర్ అది ఇదంటే నేను తొక్కలో సీనియర్ అన్నా నన్ను
కోరి నిన్ను
ఆమేనే యన్ సి సి ఆఫీస్కు పోతా అన్నది పో అని చెప్పినా పో నాకేమైనా భయమా అన్నా పో నాకేమైనా భయమా అంటే సార్ దగ్గరికి వెళ్ళింది సార్ దగ్గరికి వెళ్తే సార్ నన్ను పిలిచాడు నేను పోయాను పోతే ఏంటి అని అడిగితే ఇదంతా చెప్పాను
ఉమ్
తను తనే మో తనే ఏమంటుందో అక్కడ వెళ్ళిన తర్వాత నేను అనలేదు అనలేదు కదా అవస తన కోసం వాడుకుంటున్నా అదంతా అసలు అన్ననే అనలేదని చెప్పింది తన అన్నది సార్ అంటే లేదు అనలేదు అంటే అక్కడికి వెళ్ళి ఈమె అటెండెన్స్ ఏమి ఉండదు సార్ ఇక్కడ ఆ జరిగిన టాపిక్ వేరు అసలు ఆ ఎన్సిసి టాపిక్ తీసుకొచ్చిన తను ఆ టాపిక్ అసలు ఎన్సిసి కానే కాదు ఎన్సిసి సార్ దగ్గర తీసుకెళ్ళింది నేను చెప్పాను సార్కి సార్ అసలు ఎన్సిసి టాపికే కాదు ఎన్సిసి టాపిక్ తీసుకొచ్చిది తను అని చెప్పిన నన్ను అన్నది నేను అన్నాను తొక్కలు సీనియర్ అని నేను అన్నాను అని చెప్పిన ఎన్నతే క
ఆ ఆయితే
అయితే అన్నాను అని చెప్పినను చెప్తే సమాగ అలానే ఉండడు ఈ ఈ ఏంటిది బయ విరామ నెక్స్ట్ కాల్ లో నేను మీకు దొరుకుతాను మళ్ళీ నెక్స్ట్ కాల్ చేస్తున్నారు
వరి మీ